హలో
ఎందుకవి ఉన్నటు ఉండడి కట్ అయిపోతాయి అవందుకు అవే
ఏమో మే బి వాళ్ళు ఇన్ని కట్ అయితాయేమో అని ఏమన్నా ఉన్నటయేమోలే అంటే అందరి కట్ అవుతున్నాయి కదా అందులో మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కట్ట త అంటే మరి ఇం ఎట్లాంటంది తక్కువ వచ్చిందంటే ఈ పంగనికి కదా
ఆ మహితాది కూడా నేను మంచిగా తెలిసి చేస్తున్నా ఏ వచ్చేది
హ్మ్
ఏం పరిగెడుతున్నారే
అ చస ఏమంది ఆటో కోస్తుంది పా ఎవరో ఒక ఫ్యామిలీ ఇలాంటి ఉన్నట్లా ఫ్యామిలీ పోకూడదు సామీ కష్టం
ఎందుకో
అనువాల్ టైమ్ లో పోకూడదు ఎప్పుడు అట్లా అబ్బాయి ఒకే అమ్మలే ఉండకూడదు అంటే నైట్ నిజం చెప్పాలంటే నైట్ ఇంతకుముందు చాలా జాగ్రత్త ప్రతిక్షరక్ష ణం ప్రతిక్షణం చూస్తా ఉండాల త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ చేసుకొని ఉండాల గోడకి కూడా చెవులు ఉంటాయనే టైప్ లో ఉండాల నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక అమ్మాయి నలుగు మామూలు ఒక వాష్రూమ్ పోయిందంటే నేను సేఫ్గా ఉన్నాను కాన్సెప్ట్ అంటే నేను సేఫ్గా ఉన్నాను ఎకంటే ఇక్కడ కూడా నాకు ఏదో ఒకటి థ్రెడ్ ఉంది అనుకుంటేనే ప్రపంచంలో సర్వే అవుతుంది ఎందుకంటే అట్లా అయిపోయింది ఈ సొసైటీ మనుషులు మంచోళ్ళు కానీ తాగుడు సిచ్యువేషన్స్ అట్లా కొన్ని కొన్ని మృగాలిని చేస్తది అంతే సిచ్యువేషన్స్ అంటే ఇంకా మామూలు అంటే ఇప్పుడు ఒకరు మోసం చేశారనుకో అందరినీ ఇంకా తప్పు అనుకుంటా అంటే అమ్మాయి ఇట అంటేనే ఇది అనే ఒక ముద్ర వేసుకుంటారు బెండ్లో ఇంకట్లా
ఆ ఈ మధ్య ఏందో అసలు అబ్బాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా చంపేస్తారు అమ్మాయిని అట్లా తప్పుడు ఎందుకు చేసుకోవాలి
అబ్బాల యు రు చెంపిేసినారు అమ్మాయిలే ఎంబసారు
ము నఒక అమ్మాయి ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అమ్మాయిని ఆ అమ్మాయి లవ్ వాడే ఆ అమ్మాయిని బలవంతం పెట్టి పెట్టి లవ్ చేసి లవ్ చేయకపోతే మందు తాగుతానని చెప్పి అంతా లవ్ చేసినంక
అట్లా నిజం తెలుసా నాకదే నాకు అర్థం కాదు తెలుసా ఎందుకు అట్లా చేస్తారు ఏమో అసలు సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు ఉంటాయి చీ నాకెందుకో గలీజ్ అనిపిస్తాయి
చెప్పేది విను లవ్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించడం అంట అట్లా పెళ్ళి అయినాంక కూడా అబార్షన్ ఎందుకు చెప్పు తవా ఇప్పుడు కూడా ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అంట అమ్మాయి ఆ అమ్మాయి యూట్యూబ్ లో ఫేమస్ తెలుసా రీల్స్ బాగా చేస్తుందంట
ఓయబ్బ
ఆ అమ్మాయిని అంటే ఆ అమ్మాయితో ఇట్లా ఏదో మాట్లాడుతూ వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయి అని పిలుస్తుంటే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టు కొడతా కొడతా ఆ అమ్మాయిని ఏదో మాట్లాడుతున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ తో కన్వర్ట్ చేసి అట్లే పడుకున్న ఆయమ్మనే దిం పేసి నలపే చాకుతో ఇరవై సార్లు కొట్టి చంపేశారు పాపం ఆ అమ్మాయి మంచిది తెలుసా ఆ పాప ఏమన్నా చెప్పిందా లేదు తెలియదు నేను లవ్ చేయ్యాలని వాడే అంతా చేసి ఇప్పుడు అమ్మాయిని అంటే కథ కూడా తెలీదు
చెప్తున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి మనం ఏం చేయలేం చిన్న చిన్న వాటికి కూడ కొడతారు కదా మామూలుగా అనిపిస్తుంది నాకు కూడా తెలు ఆ కొన్ని కొన్ని సార్లు కోపం వస్తది ఎందుకు ఇంత కోపం అసలు మనం కోప్పడేంత అవసరం ఏముంది జస్ట్ నార్మల్ గా డీల్ చేస్త ఏమయితాది అని అనిపిస్తది కానీ ఆడ కో పం అనేది వితిన్ సెకండ్స్ లో వస్తది అంటే మనకు తెలియకుండా అంటే తెలిసే ఇట్లేం రాదు కదా ఒక ఒకరు అవతల ద ఇప్పుడు నువ్వన్నా తగ్గితే నువ్వు తగ్గితే ఎవరేమనిపిస్తది నేనే నీలా చూస్తా అరే ఇన్నిసార్లు అంటారు మాటికి ఏం ఉంటది మరి గమ్మునుందని మనం ఎట్లాంటం అట్లని ఏదో ఒక టైమ్ లో రియలైజ్ అయి నా ఇప్పు నేనే మారుతా లేదా నువ్వు నీకొద్ది నువ్ అట్లే అంటే మామూలుగా నీకు నువ్ మాట ఏదో ఒకటి అంటావు నేనంట అట్ల ఎట్లా పెరుగుతా పోతాయి కానీ తగ్గుతాయ చెప్పు
ఆ నేను ఉందిగా ఒక్కొక్కసారి
చెప్తున్నా మాముూలుగా నువ్వు నువ్వు అడ్జెస్ట్ అవ్వాలని చెప్పలే మాముూలుగా చెప్తున్నా
నీ మాటే వినాలి నా మాట వింటే నేను సంతోషంగా ఫీల్ అవుతా నువ్ వినవు ఒక్కొక్కసారి
నేను ఎందుకు
నేను ఎంత ప్రేమగా చేస్తా చెప్పు నీకేమైనా చేసినప్పు అప్పుడు వంటగాని నువ్వు తినకుండా లేదు నాకు నాకు తెలియకోకుండా నువ్వు పడేసినా ఒకటే కదా నువ్వు నాకు తెలియకుండా పాడే అది మళ్ళీ నాకు తెచ్చి రిటర్న్ ఇస్తాను అంటే నాకు బాధ అవ్వదా
బాద పోవుతా అంటే నేను చెప్పేది నేనుది నువ్వు ఏమన్నావు చిన్నదైద్ధ అద నేను సరలే నేను ఎట్లా తినాలి అంటే నేను చూసిన నిజం చెప్పాలంటే ఒకటి చెప్తా ఆగు ఒకటి చెప్పి ఒక నిమిషం ఒక నిమిషం చెప్ చెప్పేది విను తర్వాత నువ్వు మాట్లాడు అది నేను ఏమనుకున్నా ఆకలైతుంది ఫుల్గా ఆకలేతుంది అందుకు నేను తిన్నంలే ఏదో ఒకటి అనుకున్నాను కానీ క్యారేజ్ ఎప్పుడైతే క్యారీ లో నుంచి అట్లా వ్వ నాక నాకు ఎట్లా అంటే నాకు క్యారీలో నుంచి ఇంకోటి బే అట్లా తినాలంటే నాతో కాదు తెలుసా నువ్వు అవునన్నా కాదన్న నేను ఎంత ఆకలున్నా తినలేను అలాంటివి అట్లా అంటే కారులో వేడేది అట్లా అబ్జర్వ్ చేసుకుని హీట్ ఎంత కింద తడి ఉంటది తెలుసా అని అట్లా బోలిచ్చినప్పుడు తడంత అంత అది కనిపిస్తే నాకు ఎదోలా ఉంటదంతా అందుకు నాకు నచ్చది ఇప్పుడు కాదు నేను చిన్నప్పటి నుంచి నేను తిననిది చెప్పను చెప్తున్న నువ్వు అవునన్నా కాదన్న నేను డిప్లోమాలోనే క్యారేజ్ తీసుకుని తినేవాను కాదు తెలుసా ప్రామిస్ అంటే నువ్వు నిజం చెప్పు ప్రతిరోజు డైలీ పులిహోర చేసుకో మాఅమ్మ తో పులిహోర చేపిచ్చుకోని పోయే వాన్ని పులిహోర దప్ప ఇంకోటి చేపిచుకో అమ్మ ఇంకోటి చేపిచూకో అంటే నేను తినేవాన్ని కాదు పప్పు అన్నం అట్లాంటి అసలు నేను తినేవాని కాదు తీసుకోను అసలు తెలుసా తీసుకోను
కాదు అరుణాచలానికి పోయి ఎప్పుడు వచ్చేది
సాయంత్రం కల్ల సుమ్మన్గాడు కాదు చెప్పేది విను సుమ్మన్ అగిపోతాది దర్శనం అయిపోతంది అంట ఆ నవీన్ గాడు చెప్పినాడు కొట్టావా రెండో మ్యాచ్ ఆ ఒకటో మ్యాచ్ రా ఒక్క నిమిషం ఆ ఏందిరా
హలో డిస్కనెక్ట్ అయిపోతాయి నువ్వు పక్కన మాట్లాడకు ఎక్కువ సేపు కాల్ లో మాట్లాడు
టైమింగ్ లో ఎ రాబ అందుే నదావా అకు నిమిషం ఉం ఉం వీడి రూమ్ లో కి పోయి వస్తా ఒక్క నిమిషం వస్త ఒరిని అలిగిండా వాడు అ ఉంది రరే ఒరే ని వస చ అ రాబడు అబటి కడిద ఒకటిడేడు సునాలు ఇ ఇ బ ఏదోదో బుద్ధగా అ మార్ ఏది ప సరే ఇవనుంట నత విషయాత మొద వా అది బ కాాల కాకు పరకుత అ గె పోయి కాదులు విసయ కంబల్ అన ఉంటవా అదిది అవన్నీ అంటది ఆ వాడొకటి గల్చాల నువ్ ఎనిమిది గలచాల అప్పుడు ఎవరు గెలిచిండు హలో
బూతులు మాట్లాడకు అంటే పై మళ్ళీ అవే మాట్లాడుతావు
అని నేను పక్కకు పెట్టినా సైడ్ పెట్టినా అదే పనిగా
వినిపిస్తాంది నాకు
అవునా సరే సరే అదే అదే సారీ
ఏమంట
ఆహా
తాయ్ వడ్డది తాగినారే
పిల్ల చేష్టలే చేస్తా
ఊ ఆడు తాగాడా తాగి సొలు సొలో గేమ్ నేను ఫస్ట్ లో గేమ్ అడినాను అయ్ వాడూ నేను ఆ రోజు అంతే తాగినాడు తాగి ఫ్రీ ఫైర్ గేమ్ ఆడి ఫ్రీ ఫైర్ ఫుల్లు తాగి నువ్ నా చెవులో కొడితే సెల్లిచ్చా అని చెప్పినాడు బా మా రూమోళ్ళ ముందర దరు ముందర పోరా నాయనా సామి నిన్నే ముందు ఈజీగా గొడతాం అన్నాం ఆ సరే కొట్టు కొట్టుబ్బా అంత చెప్తావ్ కదా అన్నేడు కొడుతట్నే సావ కొట్నా అట్నే కొడతంటే సావ కొట్టినట్టే హ్మ్ అన్నాడు ఏం అనలేంగం పలకల వాడికి తెలుసు నేను బాగా ఆడతా అని మారు మా క్లాసోళ్ళకి నేను బా ఆడతా అని తెలుసు
హ్మ్ అంత కాదు అబ్బాయిలు అసలు ఆ కరెక్ట్ గా ఎవరు చదవలేదు కదా ఆ మా క్లాస్ లో సగానికి సగం మంది అమ్ అబ్బాయిలు మాకంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళే ఉన్నారంట
అవును మాకులా మా ఇయరులో కూడా అంతే సామీ మా దాంట్లో ఇంకా నాలుగేళ్ళు ఐదేళ్ళు కూడా ఉన్నారు నిజం చెప్పాలంటే ఆ ఎత్తుగ ఉన్నారు చూడు ఐదేళ్లు నాలుగేళ్ళేమో
ఎందుకన్నిరోజులు
ఎందుకేంది సాప్లీలు పడతాయి మ డిప్లమా అంటే నీకు అర్థం కావట్లేదు డిప్లొమా ఈజీ కాదు నువ్ అను
డిప్లొమా కాదు నార్మల్ గా ఇంటర్ చేసిన వాళ్ళు కూడా
ఇంటర్ చేసిన వాళ్ళు అంటే ఇంక వాళ్ళు వేస్ట్ గాళ్ళు అని అర్ అర్థం అంతే ఇంక ఇంటర్ చేసిన వాళ్ళకు అసలు సప్లీలే పడవు నిజం చెప్పాలంట ఇంటర్ ఈజీ టెన్త్ చదివితే ఇంకది ఇంటర్ ఏముంది చెప్పు
టైం అయింది కట్ చేస్తాను నేను నెంబర్ పెడతా ఆ నెంబర్కి చేస్తావా
ఏంది
నేను
అవ్ సరే కట్ చేసి నేన్ చేద్దునా హలో